హలో మే కాల్ ఎందుకు కట్ చేసిన నువ్వేం నేను ఎత్తినవ
ఎప్పుడు
ఇప్పుడు చేసినావుగా నువ్వు కాలు. పోం
ఇప్పుడెప్పుడు చేసినా నేను చారి పెట్టినా ఫోన్ ఇగ అట్లనే సబ్మిట్ చేసినా. అబ్బా నాతోని అయితలే ఇంకా మూడు కాల్స్ ఉన్నాయి.
హా వే ఇప్పుడొక కాలు వచ్చింది. నేను ఎత్తిన హలో అన్న మళ్ళా కట్ చేసినావు.
నాకు యిన్పియలే, వినిపిత్తే కట్ చేత్తనా నే.
నీ కాలే హలో
ఆ హా ఏమో
నువ్వు జేష్నావ్ నాకు నువ్వు నాకు చేసినావ్ ఇప్పుడు నేను నెంబర్ పెట్టే అంతలా చేత్తే కాల్ వచ్చిందని ఎత్తిన నేను యే నన్ను జేయమన్నది ఇది చేసింది అనుకోని ఎత్తినా ఎత్తేసరికి ఒక సెకండ్ అయింది కట్ అయింది. బ్బా ఘోరం తలకాయ నొ తంది నాకైతే ఇప్పుడే ఫస్ట్ కాల్ నీతోటే
నీ నంబర్ మీదనా?
అహా నిన్నటియ్యే ఇంకా అయిపోలేదు. నువ్వు పొద్దున్నుండి మాట్లాడినావ ఎవరితోట్ క్కన
ఎవ్వళ్ళతోని మాట్లాడలే మీ చెల్లె చేసింది ఆ పది నిమిషాలు మాట్లాడింది సబ్మిట్ చేసేవారకది పోనే పోలే.
ఎందుకు?
ఓ యమ్మో నీకే మూడు సాళ్ల చేసిన ఇగ నేను
నువ్వొచ్చినప్పుడు ఫుల్లు నువ్వు చేత్తన్నప్పుడు పుల్లు కస్టమర్లు. లోన్ గురించి అంటే క్లోజింగ్ తీసుకపోతానికి వచ్చింది అర్జెంట్ అర్జెంట్ అర్జెంట్ అని. ఈ పక్ క్కనున్నోలేమో అక్క నువ్వు ఊర్కే ఫోన్ మాట్ గాదక్క ఆడ పెట్టు కస్టమరు వచ్చిళ్ళు మెసేజ్ లు చేయకని వాళ్ళు అంటారు. ఇగా అందుకే పక్కన పెట్టిన గోల్డ్ తీసుకొచ్చిన ఇచ్చిన మళ్ళీ ఇప్పుడు అన్నం తిని నీకు ఫోన్ చేసినా. పోరు ఆర్ ఆరు ఏడు లక్షల గోల్ డు తీస్కపోయిండు.
అ ఎంతా?
ఆరో ఏడు లక్షలు
ఆహ
లో గోల్డ్ ఉంటది గదనే. ఒకవేళ మ నీ ఇంట్రెస్ట్ కట్టక పోయిల్లన్ కో బయట అమ్ముకుంటారు వాళ్ళు ఆ గోల్డు ను గోల్డ్ బయర్స్ ఉంట్రు వాళ్ళు తీసుకొని పోతారు. క్కువ రేట్ అంటే బయట ఇప్పుడు లక్ష యాభై ఏడు లక్ష యాభై ఎనిమిద ఉన్నది అనుకోతులం గోల్డ్ బయ్యర్స్ ఏం చేస్తారు అంటే తొంభై శాతం ఇతరలా మన బంగారంా షాపులో అయితే వాడు ఇంకెక్కువ తీసేస్తాడు కదా తరుగు తులంకే ఆర్ అరగ్రం రెండు గ్రామాలు తీసే తాడు తులానికి వీలైతే ఒక గ్రామ్ తేషత్తురు అట్లా అమ్ముకోవచ్చు కొనుకోవచ్చు అట్లా వాళ్ళు ఓ ఆచిల్లు మంద మంద ఓచిల్లు ఒకటే పడతాను ఇక నాకు తలకాయ బీభత్సం నొతంది పొద్దాను నుండి తలకాయ మొత్తం బరు బరు నిన్న మొత్తం కాల్సి మాట్లాడినా కదా తలకాయ అ కొతు అనుకున్నాను అంత నొప్పి లేస్తుంది
ఆహా
అమ్మో ఏ మెల్లగా రేపుఎల్లుం అకుడానా మాట్లాడుకుంటా గానీ ఇంత రిస్క్ చేయలేన అనుకున్నాను నేనుైతే ఏంది మసులు దూరంగా తలకాయి అంటే నొప్పిగా అదే తలకై బరుబరు ఉండడం లేజీ లేజీగా అనిపింయడం అన్నటుగా త్తాదినకు ఆశ
ఊహు మీకు చాయత్తద తానేే తగ్గడానికి
రాదు దా అంటే తే ఉండావుతంది ఆఫీస్ కది ఉంట
ఆహా అంటే డబ్బులు ఇచ్చడేనా చైకి
ఆఫీసు అలుత డబ్బులు
పోత మరీ ను తగవా ఆఫీస్ వాళ్ళ ఇస్తారేమో
నాకు చాయ అలవాటు లే
అది వేరపట్టా
పోలేదా
ఆ అన్న అన్నాన్ కచ్చిండు
అబ్బా అన్నా అన్నానీ కు వస్తుిన టైంకే నేను ఫోన్ చేసిన
చిున్నాడు ఉ ఇంటి ముంగట్నా కదా పని ఇంగ పోతాడు
ారు పిల్లమ్మరి వాళ్ళం
ఆ దర్వాజా వట్టేల నిందనే
ఒకటే మా చిల్ల చేస్తాంది నువ్వు చేస్తాను
హ
ఫోన్లు అందరు ఫోన్లు ఎస్తంటే ఆ కస్టమర్లు అంత గందరం
నద్ర మొన్న నిదల నిన్నెన్ని ఇట్కు అంతకున్నావవు ఆ
నిన్న పన్నెండు అయింది వీళ్ళ లోంది వాళ సంత బా ఎల పోతార రేపు పోతార అనుకుంటా పోతలేరు పాలలేదు అప్పటికి కద మం పెద్దమ్మ నువ్వు డ్యూటీకిేస్తన్నా నువ్ పోతాన్నావా నువ్వుళ్ళ జావా శేష ర పై
చెప్పినను మళ్ళా డ్యూటీ చూసుకుంటే మళ్ళా వాళ్ళక వేయాల్సి వస్తంది సప్పుడక ఇంటికాడ తిని పోరను పట్టుకోవ అని చెప్పిన
అసలు పిచ్చిలు ఎస్తుంది ఇంట్లో ఉంటే నాకు ఇట్లనన్న కొంచెం ప్రశాంతంగా ఉన్నాయి కానీ ఆ ఇంట్లోంటే పిచ్చి లేకుతుంది వాళ్ళతో ఏవో ఏలైట్లో
మరి ఇ పైసలు ఎప్పుడు పడితే సూప పెడతలేదు అ దేవి
మేముో పది పదిహేను వేలు అంటారులు కావాాల
పైసాలు వచ్చ తన్క పది పదింత రోల వాదు వారున్న
చార్ా అన్నాడు అంటే హడుడు స్టార్ట్ అయితే వ కు చెక్ చేసినాక పడడు స్డి అతే ఫవర్సగా అప్పుడు సన్మతి ప్రాజెక్ట్ కూడా అటనే కాలేదా చేసినాక కొన్ని రోజులకు పడ్యిడబ్ులుమ్మంటే వాళ్ళు అ
ఆ వాళ్ళు ఐదు వందలసారి ఐదు వందలసారి అట్లు ఇచ్చ అవంటే ఇట్లా నాలుగు లెక్క ఇచ్చిలే నాలుగు టాస్క్ లెక్కలు
ఏమోన్నా ఇల్లా చాలా మంది కాల్స్ రిజెక్ట్ అయితన్న వాటికి డబ్బులు ఇస్తరో ఇయరో కాదు అదే ఇప్పుడు మనము మళ్ళ ఎం మంచి గా క్లారిటీ గా మెన్షన్ చేసిండు ఎక్కువ ఎక్కువ మాట్లాడితే అతనికి ఎనభై రూపాయలు మనకి వుంది రూపాయలు అన్నట్టు మనం ఇరవై కాల్స్ చేస్తే వాళ్ళు ఇరవై కాల్స్ మనం మాట్లాడతాం న్నాం కదా అంటే మనకు ఇరవై దాచుకో యలు వాళ్ళు ఎత్తిన దానికి ఎనభై రూపాయలు చొప్పున పదహరు వందలు అంటే మొత్తం మూడు వేల ఆరు వందలు వతయానే
తింటూ రా ఆ రావతు పణ ఆహా అ ఇట్ల ఇయర్ అనుకుంటానే అట్లా ఇస్తే ఒకళ్ళకి బాగానే అయితాయి కదా
అదే కానీ మరి వర్క్ రిస్క్ లేదా నే నిన్న ఒక ట్వంటీ కాల్ ఇప్పుడు మనం ట్వంటీచెతే వాళ్ళు ట్వంటీచేస్తారు ఆటి కాల్స్ మాట్లాడి న గుర్రం మొత్తం పోయింది నాది అందుకే అయ్యి పెట్టీల రోజు కోక ఐటమ్ ఏ దుకాం అవునా సెక్యూరిటీ డూ నైన్కి వచ్చినా నైన్ నుండి మొదలు పెడితే ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ఫోన్ మాట్లాడు కస్టమర్ ని చూసుకునుడు వాటు ఇటు అయ్యేసరికి నాకు పిచ్చి ఇక మొత్తం డల్ అయిపోయినాను ఇప్పుడు చేసి నా కాలు నీకు చేసిన ఇక అసలు ఏంది తలకాయి ఉంటదో పోతదో అన్నంత భయమైంది నాకు అయితే మనకే ఇట్లుంటే మన పిల్లల ఫోన్ అంత లంత చుస్తండ్రు వాళ్ళ బ్రెయిన్ ఎంత అయితది అసలు ఇది ఫిజ అ ఏం చూపెడతలేదు నిేన్న అంత మంచిగా ఉన్నా నేను అంత బాగానే ఉన్నా డైరెక్ట్ మెదడుకే
కాదు ఒక్క రోజు పడుకో ఉంటే రో వా తప్పకుండాఉంటాను నువ్వు ఏందే మీ ఎక్కడ లోల్లి
భో అస్సలు పండుకొనియరే వాళ్ళు రూ నైట్ పన్నెండు ఇంటి దాకా ఫోన్ లు చూస్తానే ఉంటరు చూస్తానే ఉంటరు అంటావు కదా నువ్వు ఇంటి కాడ ఉన్న పండుకోనియ్యరు వాళ్ళు మెంటల్ టార్చర్ వేరే ఉంటది వాళ్ళ వాడి సంతతోటి పెట్టుకొలేము
చి ఫోన్ మాట్లాడి న నాకే తలకాయనోచ్చినట్టు అయింది వాళ్ళ రీసౌండ్ ఎట్ల వినడతుంది మళ్ళ నిన్న మీ అత్త కూడా మీ అత్త ఎవర గోరం
పోటయే పోతది పోట ంట కదా రూమ్ల ఆ ఇంటి కాడ కూడా అం తె ఏదన్న కూడా గులు అతూనే ఉంటది గులుతూనే ఉంటంది ఏదన్న ఒకటి అంటనే ఉంటుంది అస ప్రశ్ ప్రశాంతంతా అనేద ఉండదు ఈ ఇంట్లే ఎవ్వరు లేకుంటుంటేనే మంచిగా ప్రశ్ శాంతంగా ఉంటాను నేనైతే రూమ్లా ఇగో ఇప్పుడు ఎది అంత తీసేతనై ఈ జాబ్ కి రిజైన్ చె తనా చేసినంకా డో వేరే సారి ఇంత ముందు లేమా నేను ఆ ఇక్కడ సూపర్వైజర్ లెక్క వాచ్మెన్ లెక్క
హ్మ్ హు ఓ కామీట్ కాల్ చేసింది వాళ్ళ బాబట పది నెల్లా బాబా ఆమె నైట్ డ్యూటీ ఇట్లా వాచ్మెన్ డ్యూటీ చూసుకుంటూ ఉంటన్నర్ నే వాళ్ళకి రూమ్ ఫ్రీ అటా
అదే నేను ఏం చెప్పేది కూడా ఇప్పుడు హైదరాబాద్లో అట్లా చేసుకొని ఉండొచ్చు వాచ్మెన్ డ్యూటీ ట చిన్న పిల్లలు పట్టుకని చేసుకోవచ్చు ఇప్పుడు మా ఆయన ఆ అదే మా ఆయన చెప్తాను నేను ఇనవే మా ఆయ నిన్న మొన్న చూసోచ్చిండు అటు నేను ఇంత ముందుకున్న దగ్గరనే ఇంత ముందు నాకు పదిహేను వేలు ఇవ్వలేదా రూమ్ ఫ్రీ ఆ అట్లనే ఇప్పుడు కూడా వేరే అక్కడ చూసిండట ఇరవై వేలు ఇస్తామన్నారట రూమ్ ఫ్రీ అట ఇగ వాచ్మెన్ లెక్కన అంటే మొ మొత్తం వాచ్మెన్ లెక్క ఉండదు అందులో వర్క్ ఉంటుంది కలర్ బిల్ కలెక్ట్ చేయాలి అది మోటర్ వేయాలి ఆ వర్క్ ఉంటుంది కొంచెం బిల్డింగ్ వర్క్ కూడా చూసుకోవాలి మెయింటెనెన్స్ లె కా ఇగ బాబుని చూసుకుంటా అట్లా చేసుకుంటా వాడు స్కూల్ పోయేదాకా ఇదంత సెట్ కాదు వీళ్ళని నేను జాదన్
ఆ అక్కే ఇట్లా ఒట్టిగా నువ్వు సఫర్ అయితనవ్
ఆ
అట్లనే చూసుకో ఇట్ల నీ హెల్త్ ఖరాబ్ అయితాంది
ఏ వీళ్ళు స్ ఆ మ బాబు ఇప్పుడు నేను జూన్ వరకు చేయాలనే ఇలా ఎండాకాలం మొత్తం చేయాల్సి వస్తుంది కావచ్చు బ్యాంకులో మూడు నెలలు చేయాలి ఈ నెల తోటి మళ్ళీ పిల్లగడ ఆగం నేను నా దగ్గర ఉం తే నేను మంచిగా స్కిలి అవి ఇవి నేర్పియచ్చు వానికి ఎ బి సీ లు వన్ మన దగ్గర ఉం అంత ఏం వేరే ఉంట్రు పిల్లలు
ఎవళ నెంబర్కియేయాలనే పది నిమిషాలు అయింది ఎవళ నెంబర్కియేయలే